నమస్కారం హలో నమస్కారం హలో నమస్కారం
నమస్కారం అండి
మీరు మార్నింగ్ మీ దినచర్య గురించి చెప్పగలుగుతారా మీరు మార్నింగ్ లేచి ఏ టైం లేస్తారు
పొద్దున్నే సెవెన్ థర్టీకి లేతం
సెవెన్ థర్టీకి లేస్తారా పొద్దున సెవెన్ థర్టీకి లేసి ఏమేం చేస్తారు టిఫన్ ఎం రు
పొద్దున్నలేసీ మొఖం కడుగుతాం
ఉహ్
ఫేస్ వాష్ చేస్తాం స్నానం చేస్తాం స్నానం చేసినాక టిఫిన్ చేస్తాం
ఆల్
జేషినం పనులోకి వెళ్ళిపోతాం
మీ పనిలి వెళ్ళిపోతారా
ఉ
మీ గమ్మమా లేకపోతే పట్టణమా సిటీయా
మాది ఉగ్రమమ్మణి పల్లెటూరు
గ్రామం అక్కడ వాతావరణం ఎట్లా ఉంటంది రోజు
వాతావరణం చాలా బాగా అన్ని పచ్చగా ఉంటది చుట్టుపక్కల పొలాలు ఉంటాయని
కదా మీరు అక్కడ పండుగలు జరుపుకుంటారా ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది కదా ఒకది పండుగ ఎట్లా జరుపుకుంటారు
ఉగాది పండుగ అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి జరుపుకు ఉంటాం ఉగాది పండుగకి స ర చేసి అందరం పంచకుంటాం ఉగాది పచ్చడి చేసి అందరం కలిసి చేసుకుంటాము
మళ్ళీ మళ్ళీ వేరే పండుగలు ఏం చేసుకుంటారు
అన్ని పండుగలు చేసుకుంటాను
పండుగలన్నీ చేసుకుంటారా అవును మీ ది గ్రామం అని చెప్ప కద మీ గ్రామంలో చదువు ఎలా ఉంటుంది ఎక్కువ చదువుకునే వాళ్ళు ఉంటారా లేకపోతే జబ్లర్స్ ఎక్కువ ఉంటరా
చదువు బానే ఉంటది
గ్రామంలో పాఠశాలలు ఆహా గ్రామంలో పాఠశాలలు చాలా తక్కువ ఉంటాయంటారు కదా మరి అక్క ఎలా చదువుకుండరు